చె హలో
బావున్నారా అండి
పనికొస్తుందా కాయ తే
విన్పిస్తున్నది
బావున్నారా
ఆ నేను బావున్నా బావున్నారా
ఆ బావున్నానండి తిన్నారా అండి
ఆ ఇప్పుడు
ఏంటిదండి ఇవాళ స్పెషల్
ఇవాళ మిరపకాయ పచ్చడండి పళ్ళ మిరపకాయ పచ్చడి
అవునా
మీరేం చేస్తున్నారు
లేదండి ఇంక తినాలి
ఏంటండి
ఏమనుకున్నారండి
మేమా అండి ఆ మీకు ఇది ఐడియా ఉందా బెండక్ కై చారు
ఆ ఐడియా మీరే
ఆ ఏంటింది
అండి
ఆ అవునండి పేడా జేస్సం
ఇంకా ఏంటండి సంగతులు
ఆ
హలో
ఓకే సంగతులండి ఎలా ఉన్నారు రు ఏంటి అంటే
ఈమధ్య మీరేమన్నా లాంగ్ డ్రైవ్స్ లాంగ్ ప్లాన్ చేసుకున్నారండి
లాంగ్ వీకెండ్ అంటే మా ఫ్యామిలీ తోటి స్పెండ్ చేసానండి వీకెండ్
అవు అంటే ఇంట్లో నేనా అండి బయటకి ఎటైనా
ఇంట్లోనే ఉన్నామండి బయటికి ఎటు వెళ్ళలేదు
ఉమ్
మా హస్బెండ్ వచ్చారు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడే టూ డేస్ స్టే చేసి కుక్ చేసుకొని మా హస్బెండ్ కలిసి కుక్ చేసాము ఉమ్ అందరం కలిసి మంచిగా చెట్ల కింద కూర్చొని తినేసి
ఉమ్
మా హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కొంచెం చిల్ ఔట్ అయి చిన్నగా ఇంగ కాసేపు ఆడుకున్నాం క్రికెట్ ఆడుకున్నాం
బా
ఇంక మా బాబు తోటి ఇద్దరం మంచి టైమ్ స్పెండ్ చేశాం అండి
అవునా ఎక్కడ
సారి
ఎక్కడ అండి మీది ప్రాపర్
ఉమ్ నాకు వినపడట్లేదండి
మీది ప్రాపర్ ఎక్కడండి
తెలంగాణాన అండి
సరే ఏ
మీర ఎటైన ఎల్ ఆండీ
ఆ ఆ నేటివ్కి వెళ్ళనండి ఫ్యామిలీ టూ టూ డేస్ కాస ఇంట్లో టైం స్పెండ్ చేయడం కా ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయడం టూ డేస్ ఇట్టే గడిసిపాయే
ఓకే
మీ హాబీస్ ఏంటండీ
లిజెనింగ్ మ్యూజిక్
అ
వాచింగ్ మూవీస్
ఓకే
మీ హాబీస్ ఏంటండి
నా హాబీస్ అంటే స్పెసిఫిగ్గ ఎం లేవండి గో విత్ దఫ్లోని ఆ టైంకి మూడు ఎలా దాన్ని ఫాలో అవుతాను సంటైమ్స్ మూజిక్ వింటూ ఉంటాను సంటైమ్స్ గేమ్స్ ఆడుకుంటూ ఉంటాను క్రికెట్ ఆడుకుంటూ ఉంటాను పబ్జి ఆడుకుంటూ ఉంటాను ఫెట్లోనేమో
రీసెంట్ గా నేను ఒక బుక్ స్టార్ట్ చేశాన అండి కొంచెం అది చాలా ఇంట్రెస్టింగుంది చూడాలి ఎట్లా పోయిద్దొ
ఏంటండీ బుక్ నేమ్
నెవెర్ మెంట్ టూ బి
స్టార్ట్ చేసారండి
ఆ స్టార్ట్ చేసానండి ఒకటి అయిపోయింది సెకండ్ చాప్టర్ లోన్నా
ఏంటండి దేని రిలేటెడ్ అండి
అంటే ఒక లవ్ స్టోరీ అండి ఓకే పర్స్ ని మల్టిపుల్ టైమ్స్ మీట్ అవుతాడు కానీ తన మనసులో ఉన్నది మాత్రం ఆ అమ్మాయికి ఎక్స్ప్రెస్ చేయలేడు బుక్ నమ్రత వచ్చేసేసి వి వర్ నెవర్ మెట్ టు బి
హ
ఫ్రమ్ మిస్ చైల్డ్హుడ్ ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం
ఓకే ఎక్కడ ఎక్స్పెస్ చేయడు
ఆ సారీ
క ఎక్స్ప్రెస్ చేయడ అంతెనా
ఆ ఎక్స్ప్రెస్ చేయడానికి కుదరదు తన జర్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు
ఆ దాని బిఫోర్ ఎం బుక్ చదువారండీ ే ఇదే ఫస్ట్ బుక్క ఇంతకుముందు బుక్స్ చదివే అలవాటు ఉందా
లేదండి, దిస్ ఇస్ మై ఫస్ట్ బుక్ టచ్
అ
మీరు అలా ఏమైనా బుక్స్ చదువుతారా
మనకు ఎంత బుక్స్ చదువేంతా ఓపిక ఉండదండి
మ్మ్
బుక్స్ చదివేంత ఓపికుండదండి
బుక్స్ చదీవెంత
అప్పుడు బానే వచ్చేది
వాయిస్ ప్రాపర్గా లేదాండి కొంచెం స్ట్రక్ అవుతుంది
బుక్స్ది చదివే ఎంతో ఓపిక టైం లే ఉండదు అండి నాకు
ఓకే అంత టైం లేదంటున్నారా
మ్మ్ అంత ఓపిక ఉండదు టైం కాదు కానీ ఓపిక ఉండదండి చాలా పేషెన్స్ కావాలి కదా బుక్ తెలవాలి అంటే, పేషెన్స్ ఉంచండి.
అలా ఉంటారా?
మీరు ఏం చేస్తుంటారండి?
ఏం లేదండి, ఇంట్లో ఖాళీగనే ఉంట.
ఖాళీగ ఉంటరా మీకు మూవీస్ అంటే ఇష్టమా? లెక్పోతే గేమ్స్ అంటే ఎక్కువ ఇష్టమ?
సిచ్యుయేషన్ బేస్డ్ మా హస్బెండ్ తో మూవీస్ వచ్చుడంటే చాలా ఇష్టం.
ఓకే ఏ టైప్ ఆఫ్ మూవీస్ చూస్తారండి మీ హస్బెండ్ తో?
లవ్ స్టోరీస్ అండ్ హారర్
ఏంటండీ?
లవ్ స్టోరీ కం హారర్ అండి.
హార్రర్ మూవీస్ చూస్తారా?
హ్మ్
రీసెంట్ గ ఏం మూవీస్ చూసారండి?
రీసెంట్ గా అంటే ఏం చూడలేదండి. లాస్ట్ హరడ్ మూవీ వచ్చేసేసి అది ఏమంటారు అగ్ని అగ్ని అంటరుగ వాళ్ళ కొడుకు పేరు ఏదో ఉంటది కదండి?
ఏంటండీ?
ఈషా
ఇంక ఈషా మూవీ చూసారా? లాస్ట్ ద
హ్మ్
హలో
ఆ చెప్పండి?
లాస్ట్ మూవీ ఈషనా?
ఆ
మీకు కుకింగ్ చేయడం వచ్చా అండి?
మరీ అంత పర్ఫెక్ట్ కాదండి, ఏదో అంత లైట్ లైట్.
నార్మల్ గ ఎపుడన్న ట్రై చేస్తారా సింగిల్ నార్మల్ గ ఎప్పుడన్నా ట్రై జేశార్ సింగిల్గా ఉన్నప్పుడు గానీ లేకపోతే ఏదన్న అకేషన్స్ కిగానీ ట్రై అన్న చేస్తారా ఎట్లిస్ట్?
ట్రై అంటే చేస్తాం ట్రై కానీ అంత సక్సెస్ ఇవ్వట్లేదండి నాకు. ఓకే
సక్సెస్ ని బట్టి ఆ
లాస్టైమ్ ఫిష్ కర్రీ స్ స్టా ట్రై చేసాం, నేను మా హస్బెండ్ గల్సి బట్ అంత సక్సెస్ ఇవ్వలేదండి.
ఫెయిలేనా
ఉమ్ అవునండి ఓకే అండి ఇట్స్ నైస్ మీటింగ్ యు, బాయ్.
కొన్ని టైమ్స్ సక్సెస్ ని ఇస్తాయి. కొన్నికరిస్తూ త్రీ టైమ్స్
బెటర్ లక్ నెక్స్ట్ టైమ్
మీకెక్కడివి ఉండరాదా రా ఓన్లీ ఫిష్ కర్రీ వండడం రాదా అండి
వేరే కర్రీస్ వచ్చండి ఒక ఫిష్షే రాదు హలో
ఆ చెప్పండి
బాయ్ అండి
బాయ్ అండి థ్యాంక్ యూ